హలో నమస్కారం అండి పండగ పనుల్లో బాగా బిజీగా ఉన్నట్టు వున్నారు
ఆ నమస్కారం అవును ఉదయం నుంచి అస్సలు కూడా తీరికలేదు ఇప్పుడే కాస్త కూర్చున్నాను మీ దగ్గర హడావిడి ఇప్పుడేలా ఉంది మరి
ఇక్కడ కూడా అంతే అండి తెల్లవారుజామున్నే భోగి మంటలు వేసాం ఆ చలిలో వేడి వేడి మంటల దగ్గర కూర్చోవడం ఎంత బాగుందో
నిజమే ఆ మంటల్లో పాత వస్తువులు వేస్తుంటే మనలోని చెడు కూడా పోవాలని పెద్దలు చెప్తారు చెప్తుంటారు కదా మరి ముగ్గులు వేసారా
వేసామండి ఇంటి ముందు పెద్ద రథము ముగ్గు వేసాం, రంగులు ఆద్దుతుంటే వీదంతా కలకళలు ఆడుతుంది.
మా విధిలో కూడా సంక్రాంతి అప్పుడు అందరు పోటీ పడి మరి ముగ్గులు వేసారు గొబ్బెమ్మలు కూడా పెట్టారు.
ఆ మేము కూడా పెట్టామండి ఆవు పేడతో చేసిన ఆ బొబ్బెమ్మలు, వాటికి పసుపు కుంకుమ పెట్టి బంతి పూలతో అలంకరించాము, అలా అలంకరించడం చాలా మంచిది అంట వాటికి వచ్చే అందమే వేరు
కదా మరి వంటలు ఏం చేసుకున్నారు మీరు సంక్రాంతి అప్పుడు
వంటింట్లో అరిసెల వాసన ఊరుతుంది బెల్లం పాకం పడుతుంటే ఆ కమ్మని వా వాసనా ఇళ్లంతా నిండిపోయింది.
అబ్బో అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండ చెప్పండి మా ఇంట్లో కూడా జంతికలు లడ్డూలు అన్నీ చేసారు పండగప్పుడు
ఆ కొత్త బియ్యంతో పరమాన్నం కూడా పండుతారంట,
ఆ తప్పకుండా కొత్త కొండలో పాలు పొంగించి పొంగల్ పొంగల్ అని ఆరవడం మా చిన్నపు ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం
అవును ఆ పాలు పొంగటప్పుడు వచ్చే సంతోషమే వేరు మరి గాలి పట్టాలు ఎగర వేస్త తిన్నార
ఆ పిల్లలందరూ మేడ మీద పటాలతో రడీగా ఉండే వాళ్ళు పొద్దున్నే అందరు కలిసి ఆకాశం అంతా రంగురంగు పటాలతో నిండిపోయింది. మొత్తం ఆ రెండు మూడు రోజులు ఇగా,
మేం కూడా సాయంత్రం పందానికి వెళ్తున్నా మజ మాంజా తాడుతో పక్కవాడి పట్టని దాన్ని కట్ చేస్తే వచ్చే మజానే వేరు కదా
అవును కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి హరిదాస్ గారు వచ్చారా, రమ్మ ఇంటికి పండగప్పుడు,
ఆ వచ్చారండి తల మీద ఆ అక్షయ పాత్ర పెట్టుకొని చిడతలు వాయిస్తూ పాట పాడుతుంటే చూడముచ్చ, ముచ్చటగా ఉంది.
వృతిని కాపాడుతున్నది, ఇలాంటి వారే మరి కానుమ రోజు ఏం ప్లాన్ చేసుకున్నారు, మీరు
ఆ రేపు పశువుల పండగ కదండి, ఎద్దులను కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించాలి,
ఆ మనకి అన్నం పెట్టే ఆ మూగ జీవాలకి కృతజ్ఞత చెప్పుకునే రోజు అంటే క ఆమగదా
అవును ఈ గంగిరెద్దుల ఆట కూడా రేపే, ఉంటాయంట కదా ఆ డోలు వాయిద్యం వింటేనే మనసుకి చాలా ఉత్సాహం వస్తుంది.
నిజమే పల్లెటూరు లో ఈ మూడు రోజులు సమయం ఎలా గడిచిపోతుందో కూడా అస్సలు తెలియదు, లేదు అందరు కలిసి సంతోషంగా గడుపుతారు,
అవునండి ఇందాక మనం గాలి పటల గురించి మాట్లాడుకున్నాం కదా అసలు బ మాంజా తాడు తయారు ఎలా చేస్తారో మీకు తెలుసా అదొక పెద్ద విద్యలా ఉంటుందంట కదా
అబ్బో అవునండి గాజు ముక్కల్ని మెత్తగా నూరి రంగు కలిపి ఆ మిశ్రమాన్ని త నాడికి పూసి ఎండబెట్టే వాళ్ళం, చేతులు కోసుకున్నా సరే పక్కవాడి పటాన్ని పే చేసి కట్ చేసినప్పుడు వచ్చే కిక్కే వేరు
అ చిన్న ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది కానీ అప్పట్లో ఆ పటాలు గాలిలా ఎగురుతుంటే మన ప్రాణాలు కూడా అక్కడే ఉన్నట్టు అనిపించేది ఆకాశం రంగురంగు కాగితాలతో నిండిపోయి ఉంది అంటే ఎంత అందంగా ఉండేదో కదా
అవును మరి మీ వైపు కోడి పందాలు సందడి ఎలా ఉంది ఇప్పుడు ఆ ఆంక్షలు ఉన్న ఊర్లో అక్కడక్కడ ఉత్సాహం కనిపిస్తూనే ఉంది కదా
ఉందండి కానీ ఇప్పుడు అందరు పద్ధతిని మార్చారు
పందాల కంటే కూడా ప్రదర్శన ఎక్కువగా జరుగుతున్నాయి కదా ఆ కోళ్ళని ఎంత జాగ్రత్త కొత్తగా పెంచుతున్నారు చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది వాటికి పెట్టే తిండి ఇచ్చే శిక్షణ అదొక పెద్ద ప్రాసెస్
సరే కానీ వంటల ముచ్చట్లు మళ్ళీ గుర్తొచ్చింది ఈసారి చక్కెర పొంగిల్లో పచ్చ కర్పూరం వేశారా ఆ వాసన వేస్తేనే అది అసలైన ప్రసాదం అనిపిస్తుంది.
ఆ ఖచ్చితంగా పచ్చ కర్పూరం యాలకులు వేయించి జా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసి ఆవు నయి తో కలిపి కలిపితే వచ్చే అరుచే వేరు అబ్బా నోట్లో వేసుకు అయితే కరిగిపోతుంది మా ఇంట్లో అయితే ఈసారి ఆవిరి కా కుడుకలు కూడా వేశారు
ఆవిర్ కూడుమలా చాల ఆ ఆరోగ్యకరమైన వంటకం అది అయదు
ఆ కొడుములండి ఇందాక నేను ఏదో చెప్పాను కదా వాటిని కొడుముల అంటే
అదే అదే అది చాలా ఆరోగ్యకరమైన వంటకం అది పాత తరం వారు చేసే వంటలు రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉండేది ఇప్పుడు మనం అంతా ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నాం గానీ పండుగ వస్తేనే మళ్ళీ మన పాత రుచులు గుర్తొస్తాయి
నిజం చెప్పారు మరి సాయంత్రం వేళలో మీ ఊర్లో భోజనాలు గాని నాటకాలు కాగాని ఏమైనా వేస్తున్నారా అయ్యో అంటే భోజనాలు గాని భజనలు గాని ఇలాంటివి ఏమన్నా వేస్తున్నారా మా దగ్గర అయితే ఈ మూడు రోజులు రాత్రి పూట హరికథలు చెప్తారు
భలే గుర్తు చేసారు హరికథ వినడం అంటే అదొక అద్భుతం ఆ చెప్పే తీరు మధ్య మధ్యలో పాడే పాటలు ఆ హాస్యం రాత్రంతా కూర్చున్నా వినాలని అనిపిస్తుంది. మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఇవే కథా మార్గాలు ఇగా
అవును ఇంకా కనుమ రోజు బొమ్మల కొలువు ముచ్చట చెప్పాలి మా పక్కింటి వాళ్ళు చాలా పెద్ద కొలువు పెడతారు చిన్నప్పటి నుంచి సేకరించిన మట్టి బొమ్మలు క్క బొమ్మలు అన్ని పేర్చి
అవును బొమ్మల లు అంటే ఆడపిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం కదా ఆ బొమ్మలకి చిన్న చిన్న బట్టలు కుట్టి అలంకరించడం చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది మరి గంగిరెద్దుల వారికి పాత బట్టలు ధాన్యం ఇచ్చారా మీరు
ఆ ఇచ్చామండి వాళ్ళు డోలు వాయిస్ తు ఎద్దుతో మన మనల్ని ఆశీర్వదించేటప్పుడు ఒక రకమైన తృప్తి కలుగుతుంది కదా వాళ్ళు కూడా అ ఏడాది పొడువునా ఈ పండుగ కోసమే ఎదురు చూస్ తరు కదా
అవును ప్రకృతి మనుషు లు జంతువులు అందరూ కలిసి చేసుకునే పండగిది చలికాలం మెండల అలా బయట కూర్చొని చెరుకు గడలు తింటు ముచ్చట్లు చెప్పుకుంటే సమయం ఎలా గడిచిపోతుందో కూడా అస్సలు తెలిదు
చెరుకు గడలు అబ్బా పండగంటే చెరుకు గడలు ఉండాల్సిందే అ తీయటి రసం తాగుతూ ఆ పీచు నమలడం కూడా ఒక వ్యాయామమే
హా ఉన్నాయండి ఊరి చివరిన తోటలు ఉన్నాయి ఇప్పుడే కొత్తగా నరుకుతున్నారు రేపు కనుమకి కి అందరికి చెరుకు గడలు పంచుతారు పండగంటే పంచుకోవడమే కదా
చాలా బాగా చెప్పారు సరే అండి మరిన్ని ముచ్చట్లు తిరిగ్గా రేపు మాట్లాడుకు కుందాం సరేనా అండి రేపు కలుద్దామా పండగ దగ్గర మరి
ఊ తప్పకుండా కలుద్దాం మరి మీరు చెరుకు గడల గురించి అడిగారు కదా అంటే మీ ఊర్లో లేవా
అంటే ఉన్నాయేమో నాకంత తెలీదు గానీ మా ఇంట్లో అయితే లేవు మా అమ్మ తీసుకురాలేదు మరి ఈసారి లేవనుకుంటా
అవునా మీకు కావాలంటే చెప్పండి అంటే మా ఊర్లో చాలానే ఉన్నాయి రేపు ఎలాగో పంచుతారు కాబట్టి మీకు కూడా కొన్ని పంపిస్తాను
పించండి మరి ఎ ప్రస్తుతానికి అయితే తీసుకురాలేదు ఒకవేళ ఈవినింగ్ లోకి తీసుకురాకపోతే నేను చెప్తాను మీకు ఫోన్ చేసి
ఊ మరి ఇంకేమేమి పిండి వంటకాలు చేస్తారు అరిసెలు గారెలు కర పూసలు
ఆ అన్నీ చేసుకున్నామండి మా అన్ని చేసింది మా అమ్మకి ఏది మిస్ అయినా కూడా మళ్ళీ అది మిస్ అయింది అనే బాధ ఎక్కువైపోతది
అంతే కదా అయినా ఊర్లో అందరు తీసుకుంటే మనం కూడా చేసుకోవాలని అనే అనిపిస్తుంది అందరినీ చూసుకుం కుంటుండలేం కదా
చేస్కున్నారు మనం చేసుకోవలే అని బాధ ఎక్కువ అయిపోతది.
కానీ ఏం కష్టం కూడా అనిపియదు అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి సరదాగా గడిచ చ్చిపోతుందా సమయం
నిజమే అంటే ఒకరి ఇంట్లో చేయాలి అంటే చాలా మంది సహాయం చేయడానికి వస్తారు కదండి
ఊ మరి నీకు సకినాలు పోయడం వచ్చా
ఆ నాకు రాదండి అంతే వేరే వాళ్ళు వచ్చిపోస్తారు ఏం చేస్తా వాటిని తీసి మా అమ్మకి ఇస్తే మా అమ్మ కాలుస్తది అంతే
ఊ నేను కూడా అంతేలెండి నేర్చుకోవాలి కవర్ లో పోసి ట్రై చేశాను ఈసారి ఇవి బాగానే వచ్చాయి కొంచెం వీలైతే నువ్వు కూడా ట్రై చెయ్ మరి
ఆ అలాగే మంచి ఐడియా ఇచ్చారు ట్రై చేస్తాను
అంటే నేను కూడా నాకు కూడ ఫస్ట్ తెల్వదు. ఎవరో చేస్తే చూశాను సర్లే అని ఒకసారి ట్రై చేస్తే బానే వచ్చాయి.
అవునా అయితే నేను కూడా ఈసారి పండగ్కి ట్రై చేస్తాను సరే మరి అండి ఉం ను నేనిక
మ్ సరే అండి మరి ఫోన్ చేస్తుండండి అప్పుడప్పుడు
అలాగే అండి తప్పకుండా చేస్తాను.
ఉమ్ బాయ్